హలో
ఆ హాయ్ అండి
హలో వినిపిస్తుందండి?
ఆ వినిపిస్తుందండి.
చెప్పండి తిన్నారాండి?
ఆ తిన్నామండి, మీరు అండి? ఏమండి ఇంకా
తినాలండి, అంతే నార్మల్గా లేట్ అవుతుంది డైలీ
అవునా ఆ నేను మొబైల్ కొనాలనుకుంటున్నా అండి. మీరేమైనా సజెస్ట్ చేయగలరా అండి?
అంటే నాకు అంతగా తెలిదండి. నేను మా బ్రదర్స్ ని అలాగా అడుగుతానండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలిసుంటది కదా.
అవునా
ఎందుకండి ఇప్పుడు ఉన్నట్టుంది కాదు.
ఏం లేదండి. నా ఫోన్ కొంచెం డ్యామేజ్ అయింది. సో అందుకు మొబైల్ కొనాలని అనుకుంటున్నా అండి. నేను ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచి అనుకుంటూనే ఉన్నానండి.
అ అండి.
కానీ నాకు ఎవరు సజెస్ట్ చేసే వాళ్ళు లేక అందుకు ఇప్పుడు నేను నార్మల్ అయిపోయాను అండి ఇంకా అందుకు మిమ్మల్ని అడుగుతున్నా అండి. మీకేమైనా తెలుసేమో అని
సరే అండి నేను మా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి చెప్తానండి ఓకేనా.
అవునా ఓకే అండి.
అ ఏం డమేజ్ అయ్యింది ఎప్పుడున్న
ఏంటండీ.
మొబైల్ ఏమైందండి ఇప్పుడు ఉన్నది.
అంటే నాది ఫోర్ జీ మొబైల్ అండి. సో నేను ఫైవ్ జీ మొబైల్ తీసుకుందామని అనుకుంటున్నా అండి.
అవునండి.
అండ్ మా మమ్మీది కూడా కొంచెం అంటే కొంచెం కాదు చాలా డ్యామేజే అయింది అది ఇంకా పనికిరాదు అన్న స్టేజ్ లో ఉందండి.
అవునండి
కు ఇంకా. ఆహ్ అమ్మ ఫోన్ ఆ నా నేను కొత్త ఫోన్ తీసుకొని అమ్మకి నా ఫోన్ ఇద్దామని అనుకుంటున్నా అండి. అందుకే ఒకసారి కనుక్కుందామని చేశానండి. అంటే మీకు మీకు అడుగుతున్నా అండి. కుడి
అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కనుక్కొని చెప్తా అండి. నీకు ఓకేనా.
అవునా ఓకే అండి ఇంకేంటండి. మీ పీజీలో స్పెషల్ ఏంటండి.
ఏమో తెలీదండి నేను ప్రస్తుతానికి వెళ్లలేదు. చూడాలి.
ఉమ్
పొద్దున్నుంచి ఏం చేశారండీ.
ఏంటండి
పీజీలో ఏం చేశారండి.
పప్పు అన్నం వడియాలు ఇంకా మా ఫ్రెండ్స్ తెచ్చిన టొమాటో పికిల్.
అవునండి ఓ. గ్రేట్ అండి వడియాలు. పప్పు
మీకు పప్పు అంటే చాలా ఇష్టం అనుకుంటా అండి. అందుకే మీరు చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారు. కానీ మా పీజీలో ఒకసారి ఫుడ్ తిన్న తర్వాత మీరు పప్పు జోలికే పోరండి.
వద్దులేండి మా పీజీ లో బానే ఉంది. మీతో పని.
బెస్ట్ అండి అలా అయితే.
ఉమ్
ఉమ్
మా దగ్గర చాలా బాగుంటదండి.
అవునా
అన్ని బిజంత పోల్చుకుంటే మా పువ్వు చాలా తెచ్చుంది
నిజమేనండి మీరు చెప్తుంటే అలానే ఉంది
నిజంగానే బాగుంటందండి నేను చెప్తున్నానుని కాదండి
హ ఇంకేంటండి మీరు ఈషా మూవీ చూసారా అండి
ఇస్తస్తా
అ
ఆ చూసానండి
ఎలా అనిపించిందండి మీకు
ఆ బాగుందండి మూవీ
అవునా నేను కూడా చూసి అండి బట్ హర చాలా భయం వేసిందండి నాకు నేను థియేటర్ లో వెళ్ళి చూసానండి
ఇకా ఈశానా అండి
ఈషా ఈషా ఇష్క ఇష్క మూవీ చూస్తే ఎవరైనా హరర్ ఫీల్ అవుతారా
లేదండి అంటే కన్ఫర్మేషన్ కోసం కనుక్కుందామని అడిగా
అవునా ఈషా మూవీ అండి ఇష్కు మూవీ కాదు ఈషా మూవీ
ఆ చూసానండి హర్రర్ ఉంది కానీ అ అలాంటి హర్రర్ ఏం లేదండి అంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటందండి అంత
ఉహ
హ్మ్
నేను కూడా చూసానునండి కానీ బీజిఎమ్స్ తంటూనే భయం వేసిందండి నాకు ఇంకా థియేటర్ లో చూసానా అండి నేను
అంటే హర్రర్ మూవీస్కి బీజమే కదండి ప్రాణంలాగా
హ
అవునండి ఎందుకు
మీరింకా ఎన్ని మూవీస్ చూసారండి హారర్ మూవీస్
నేను చాలా చూశానండి
హ మీరు ఒకటి గమనించారా అండి ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో ఒక హరన్ మూవీ పెట్టి కింద కమెంట్స్ లో దీని మోరల్ ఏంటి దీని కంటెంట్ ఏంటి ఈ మూవీ థీమ్ ఏంటి మీకు అర్థమ అయితే కమెంట్ చేయండి అని చెప్ చెప్పేసి ఒక మూవీ ఎప్పుడో పోస్ట్ చేశారు కదండి ఇన్స్టాగ్రామ్ లో
ఆ అండి
అది ఏ మూవీ అండి నాకు ఇప్పుడు వరకు అర్థం కావడం లేదు గూగుల్ లో సెర్చ్ చేద్దామన్నా కూడా ఏం మూవీ అనేది ఆలోచించి ఆలోచించి పో ఆ తట్టుకోలేకపోతున్నా అండి అసలు ఆ ఆ హెడ్డేక్కిి
అంటే ఎవరు పోస్ట్ చేసారండి
అంటే నార్మల్గా పోస్ చేసారండి నా ఫ్రెండ్స్ కూడా టూ ఓ క్లాక్ వరకు చూసారండి ఆ మూవీ హర్రర్ మూవీనే
హర్రర్ మూవీ ఆ
ఆ అవునండి నైట్ టూ ఓ క్లాక్ వరకు చూసారండి
ఏం మూవీ నో తెలిదన్
ఆ ఇంకొ క ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ తో పాటి వాళ్ళ పీ జీ లో నైట్ టూ టూ థర్టీ వరకు హర్రర్ మూవీ ఇద్దరు కలిసి చూశారంటండి తను కూడా షేర్ చేసుకున్నారు
అవునండి హర్రర్ మూవీస్ చూస్తాను గాని అంతగా నేమ్స్ చూడనండి జస్ట్ చూడడం వరకి చూసి ఎంజాయ్ చేయడం అంతే
హర్రర్ మూవీస్ మీరు ఎంజాయ్ చేస్తారా అండి
ఆ అండి హర్రర్ మూవీస్ లోనే ఎంజాయ్మెంట్ ఉంటది
గ్రేట్ అండి మీరు
నార్మల్ మూవీస్ లో ఏముంటది చెప్పండి. నార్మల్గా సాంగ్స్ ఉంటాయ్ అంటే నేను కూడా చూస్తాను. గానీ మరి అంత ఇంట్రెస్ట్ ఏమ్ ఉండదండి. హర్రర్ మూవీస్ లో హర్రర్ బాగుండాలి. హర్రర్తో పార్టి అన్ హర్రర్ మూవీస్ లో కూడా అన్ని ఉంటాయండి.
ఓకే
హర్రర్ అంటే మొత్తం హర్రర్ ఏమి ఉండదు. కదా మొత్తం హర్రర్ ఉంటే మరీ బోర్ కొట్టేస్తుంది.
అది కూడా నిజమే అండి. మీరు చీకటి మూవీ చూసారా అండి.
లేదండి. చీకటి, వెలుగు అలాంటి మూవీలు చూడలేదు. మీరు చెప్పారు. కదా ఖచ్చితంగా చూస్తానండి.
నేను వెలుగు మూవీ చెప్పలేదండి. అది మూవీ ఇంకా రీలీజ్ అ అసల్ షూటింగ్ తీసారో లేదో తెలియదండి. నాకు
అంటే చీకటి ఉంటే వెలుగుంటది అంటారు. కదా అలా చెప్పా అండి. అంతే
మీరు భలే కామెడీ చేస్తారండి.
అలా ఏం లేదండి. అంటే అది ఏదో అంటారు. కదా మంచి మంచి ఉంటే చెడు ఉంటది. అలా అందుకు అలా చెప్పానండి. నాచురల్గా బాగుంటదని.
అవునా
అవునండి
ఒకసారి చూడండి. చీకటి మూవీ కూడా బాగుంటుందండి.
సరే అండి. వీలైతే నేను వెలుగు మూవీ కూడా చూస్తానండి. అంటే ఒకవేళ వెబ్సైట్ వచ్చి
వెలుగు మూవీ లేదని చెప్తున్నాను కదండి.
ఏమో అండి. ఫ్యూచర్ లో ఏమన్నా తీస్తారేమో ముందు ఆప్షన్ ఒకసారి ట్రై చేసి చూస్తా.
మిరే డైరెక్ట్ చేయలేకపోయారా అండి.
అంటే నాకు ఆప్షన్ ఇంకా రాలేదండి. వస్తే ట్రై చేస్తా
ఆప్షన్ రాదండి. మీరే సృష్టించుకొని వెళ్ళాలండి
అంటేష్ ఇప్పుడు మిమ్మల్ని చెప్తానండి. మీరు రండి హీరోయిన్గా మిమ్మల్ని తీసుకుంటాము. ఓకేనా
ఓ ఓ ఓకే అండి.
అలా ఏమలే మూవీ ఆప్షన్ వస్తే మీకు చెప్తానండి. అంటే నేను మూవీ తీస్తున్నాను. మీరే దాంట్లో హీరోయిన్ అని ఓకేనా అప్పుడు మీరు ఒకే చెప్పాలి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓకే అండి
ఇంక్ ఇంకేంటండి. మీరు ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ అంటే ఎన్ని మూవీస్ లైక్ థియేటర్ లో చూసారు.
అంటే ఎక్కువ మూవీస్ థియేటర్ లో చూడలేదండి. నార్మల్ గా మొబైల్ ల్యాప్టాప్స్ లో బాగా చూసాను.
అవునా ఇంగ్లీష్ మూవీస్ చూస్తారా అండి. మీరు
ఆ చూస్తా అండి.
హు హ్మ్
ఇంగ్లీష్ మూవీస్ లో అర్థం కాకపోయినా, మనకి కంటెంట్ అర్థం అయితే చాలండి.
ఆనబిల్ల మూవీ చూసారా అండి మీరు
మూవీ నేమ్ చెప్పండి మూవీ నేమ్ చెప్పండి అరేవళ్ళ
హు
ఏమో అండి తెలియదండి చూడలేదు
ఒకసారి చూడండి మీరు హరర్ మూవీస్ బాగా చూస్తా అంటారు మరి ఈ మూవీస్ ఎందుకండి స్కిప్ చేస్తున్నారు చాలా బాగుంటుందండి
అంటే నార్ల్గా ఎలా మూవీస్ చూస్తా అంటే ఏదైనా ఒక ఇప్పుడు నార్మల్గా మనం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలా చూసేటప్పుడు వస్తాయి కదా అలా మూవీస్ వచ్చినప్పుడు సాంగ్స్ కోసం లేదా ఆ సీన్ అంటే హర్రర్ సీన్ కోసం అలా నేను ఆ ఒక్క సీన్ కోసం మూవీ మొత్తం చూసాండి అలా అని చాలా మూవీస్ కవర్ చేశాను అన్నమాట
హు హు గ్రేట్ అండి మీరు
ఏదో అండి మీ అభిమానం
అబ్బో ఓకే అండి ఇంకేంటండి
ఇంకో కాల్ మాట్లాడుకుందామా
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి